బాగున్నారా ఆంటీ
బాగున్నాంరా మీర ఎలా ఉండ్రు
బాగున్నావా
పిల్లలు ఎలా ఉండ్రు మీ ఆయన ఎలా ఉన్నాడు
బాగుండ్రు అంటీ అక్కడ బాగుర్రా
అందరు బావుండ్రా మేము అందరం బానే ఉన్నాం మీ బుడ్డోడు ఎట్లున్నాడు
ఇలాంటి
కూరలు ఏం చేసినావ్ ఈ రోజు
ఇగో చిక్కుడు గాయ కట్ చేస్తున్నా పొద్దున్న బాక్సులో పిల్లలకి స్కూళ్లకి
ఈ రోజు లేదు గదా స్కూలు
ఆహా రేపడికి
ఆహా ఇప్పుడే ఒలిచి పెడుతున్నావ్
ఆ ఇప్పుడు వలసి పెడుతున్నా పొద్దున్న టైం ఉండదు గదా
అవును మరి ఉదయం ఏడింటికల్లా బాక్స్ ఎనిమిదింటికల్లా అని సరికి ముగ్గురని తయారు చేయాల ఆయె
చిన్న స్కూల్ పంపిస్తా గదా
ఆ ఆయన ఇంటికి వస్తాడు తీసుకొస్తావు
ఆ ఈ ఈమెక పెద్ద ఆమెకి చిన్నమెకు బాక్స్ పెట్టిస్తా అన్నె తింటరు.
మ్ హు
ఏం కూర చేసినావ్ ఆంటీ
నేను నిన్న చేసుకున్నా దొండకాయ ఉందిరా చపాతి చేసుకున్నాను పొద్దున అదే తిన్నా చపాతి ఇప్పుడు తిన్నా మధ్యాహ్నం రైసే ఎం వండుకోలేదు ఈ మధ్య ఆ ఈ మధ్య ఒక రోజు షుగర్ చూపి చుపిస్తుంది రెండు వందల ఇరవై చూపిచ్చేసరికి నేను ఆ బ్బ ఆ రెండు వందల ఇరవైకే నా బాడీ దట్టుకోలేకపోయింది.
అవునా
ఆ అయితేనే కళ్ళ తిరుగుతున్నా ఏంది కళ్ళ తిరుగుతున్నాయని టెస్ట్ చేసుకుంటే రెండు వందల ఇరవై ఏడు ఉంది
వామ్మో
ఏ అంటే అంత ఓవర్గా తిరుగుతా లేవు పండుకొని లేస్తుంటే తిరుగుతున్నాయి అన్నమాట ఆ ఏంది ఇట్లుంది అందులో నేను దేవుడు కాడ రోజు ఇంత బెల్లం పెడతా దీపం చేసు
అదే బెల్లం తింటే ఖచ్చితంగా అది ఎక్కువ అయిపోతూనే ఉంటదా అంటీ
కదా మళ్ళా మటుకు మరింత కూడా పెట్టను కానీ కొంచెం కొంచెం పెట్టినా సరె ఇంకా దీపం కొండ ఎక్కినాక తీసుకుంటాం కదా
అవును
అది నోట్లో వేసుకున్నందుకే పెరిగిందిరా ఈ నిన్న అయితే నిన్న తినిలేదు ఈ రోజు తినిలేదు దీపం కాడ అట్లనే ఉంది మీ సారెం చేస్తున్నడు.
ఏం లేదాంటీ బజార్కు పోయిండు ఇప్పటి దాకా గజ్జోలు పోయి వచ్చినాము పిల్లలకి బ్యాగులు తెచ్చినా
అ హా
బ్యాగులు ఇగ మా పిన్ని వాళ్ళ ఇంటికి పోయినా
మ్మ్
ఇగ మా మరదలు వంట చేసింది చికెన్ చేసింది
ఈ ఉహు
తిన్నా తిన్నం ఇద్దరం పిల్లల్ని ఏస్ ఇగ స్కూల్ పంపించిన చిన్న స్కూల్ ఉంది
అ హా
ముగ్గుర్ని పంపించినా అయింత ఇద్దరం వెళ్ళిన ఇగ
ఆ బండి మీన్నె కదా
ఆ
వారానికి ఒకసారి అట్టట బొయ్ వస్తుండాలి ఇంక పిల్లకి సెలవులు ఉంటే ఇంక అసలు పోయ్యేదే కుదరదు ఇంట్లో పని జరిపోద్ది
పొద్ గాల్నే జర స్కూల్ కి పోవుడు జర నిమలంగా ఉండుడు
అవును రా అవును రా పెద్ద బుజ్జి తెలివి కల్లది స్ చదువుల్లో కానీ ముక్కు ముక్కం కూడా బాగుంటది నా దిష్ట్ తగలగల నీ కూతుర్కి
ఏం తగలద్ లే ఆంటి మంచిగా ఉంటది కానీ చదువు కూడా పాస్టే ఇగ మొన్ననే వాళ్ళు పెట్టించిందంట ఆ రోజే రాసేసిందంట
అదే బాగుంటది అమ్మాయ్ వాళ్ళ డాడీ కూడా అట్నే ఉండేటట్టున్నడు
ఆ సాయి గుర్తి చేసిందింది ఇట్లా అమ్మ మమ్మీ ఆ అమ్మ మంచిగా మాట్లాడుతుంది కదా అమ్మా అంటుంది
మీ అమ్మ వాళ్ళు ఊరికి గిట్లా దగ్గిరేనారా నీకు
ఆ దగ్గర్నే ఆంటీ పక్కనే గజ్జ్వల్ అవుతలా
ఉహూ పొయ్యి వస్తుంటవా అప్పుడ అప్పుడన్నా
ఆ పోయ్యేసోస్త
ఎందుకంటే వాళ్ళు పెద్ద ఏజైతుంటే పోయి చూసి రావాలి కదా అప్పుడు వారానికి ఒక్కొసారో నెల కొక్కసార్ గారు ఏదన్నా కూరలు బూరలు పెట్టుకొని అవును మర్చిపోయిన కూరలంటే గుర్తు చ్చింది మాడికాయ పచ్చడి పెట్టావా
ఆ కొద్ది గంతా పెట్టినా అక్కడి కెంచి వచ్చినంక పది కాయలేమో ఉండే ఒక చెట్టి పది కాయలు ఉంటే పెట్టేసిన ఇక మళ్ళీ ఇంగ అదే సదుర్తా అదే సదురుకుంటు కూర్చున్న ఇక
అమ్ ఉండాలమ్మా ఎందుకంటే ముగ్గురు పిల్లలు కదా పచ్చళ్ళ లేకపోతే ఇంకా అసలు ఎంత కనీ కూరలు జేస్తం ఆ కూరొక్కర వేసి ఇంత పచ్చడి వేస్తే సదురుకపోతాం
టమాటా పచ్చడ్ తినా దీ ఏ పచ్చడ్ తినది గుడ్డు పుల్సు వెడతే గుడ్ పులుసు తిన్లేదు
అర్రే
ఎగ్ రైస్ కావాలంట పులిహోర వద్దంటుంది ఎగ్ రైస్ వద్దంటు అదేంది గుడ్డు ఉడకబట్టి వద్దంటుంది కౌసే వద్దంటుంది
ఇడ పిల్లలు బాగుండేది
ఆ మధ్యల తిన్నది ఈ మధ్యలే తింటలేదు
అదే ఏదన్నా గలీజ్గ చేసి ఉండి కొంచెం వాసన గిట్లు వచ్చింటే ఇంకా తినరు పిల్లలు
ఆ తింటలేదు అయితే ఏముదంటే గుడికి అభిష్ షేకం చెయిపిచిన మావయ్య తోటి
ఆహా
చామంతి నామనే తిన బుద్ధి అయితేలేదు మమ్మీ నాకు ఎందుకో నాకు వద్దు అనిపిస్తుంది మమ్మీ అంటుంది
అర్రే పిల్లలు ఎక్కువ వచ్చే ముందుగా ఇట్లాడి తినకపోతే పాపం వాళ్ళ కాడ పానం ఉండదురా
ఆ
సప్పుడు మెతుకులు అన్నట్టే నయిగన మన ఎజోళ్ళు షుగర్ వోళ్ళు తిన్నట్టే నా
ఆ ఇప్పుడు బతులాడి ఎగ్ రైస్ చేసినా ఇగ అమ్మ తింటవా అమ్మా
అయ్యో దాని జుట్టు దాని ముక్కు దాని ముఖం బావుంటది బట్టర్లు వేసుకున్నా కూడా నీట్ సదికిందికి మీదికి మ్ ఇంకా రామ్మిరమి గడల్లోలు వాళ్ళందరు బాగా కలిచి ఉంట్ర మీరు అందరూ
ఆ అందరం కలిసింటాం పెద్దమొక్కత్తే జర్ర కలిసి ఉండదు చిన్న ఆమె ఉంటది
మ్ హు నేను అది ఇప్పుడుదాకా ప్రసన్నకతో మాట్లాడినా ఇంకేం వచ్చిందాకా ఇంగ కొట్టి పొద్దు అంటే వేరే అమ్మాయికి రెండు కాయలు గొడితే రెండు జీరోనే బడ్డాయి
ఆ అవునా అవునా
ఆ ఇంకా అక్కతోటి మాట్లాడినా ఇంగ ఉంటా తల్లి పిల్లలు స్కూల్ పోతుండ్రు తీసుకొని వస్తాను అన్నది సరేమా రేపొద్దు చేస్ లే ఇంగ మళ్ళీ నైట్ వచ్చినానికి ఇప్పుడు వాళ్ళకి అన్నం పెట్టుకొను గది ఇది పనే ఉంటది చదివిపించుకోను గిట్లా
అవును
మ్ ఇంజనీరింగ్ చేసింది దక్కగానే ఆమె యోగా క్లాస్ పిల్లల యోగాకు పంపిసుద్ది అనమాట
అవునా
ఇంగ అందుకని ఆమె కూడా యోగా చేసింది అప్పుడు లావ అయితుందని యోగాకు కూడా పంపించిన అక్కకి గాడా వచ్చు యోగా హైదరాబాద్ అక్క
ఆహా ఇప్పుడు యోగా చేస్తే బక్కగా అయితర అంటీ మరి
ఆ మంచిది కదరా ఎక్కడికి కీళ్ళు అక్కడ వంగుతుంటే మంచిది కదా మ్ ఆవి ఫిట్నెస్ అనేది కూడా పోయి ఫిట్ అయితరు అనమాట మాసులు ఇంగ ఫిట్గా ఉంటాం అట్లా అందుకోసమే మా అమ్ముగాడిని పంపిస్తుంది ఆ కన్నయ్ నేమో కరాట కొన్ని రోలు నే నేర్పించింది రెండు నెలల్లో ఈతని కొన్ని రోజులు నేర్పించింది
అయినా ఆడపిల్లలకి కరాట కూడా కరాట ఉండాలి లే అన్నిట్లలో ఉండాలి అంటి పిల్లలు అందరు ఇట్లలో హుషారు ఉండాలి
మా అమ్ముగాడు ఎసం ఎపిస్తే భలే ఉంటది రా బాగుంటది అమ్మారు కుదిరినట్టు ఇట్టే కుదుర్తది ఆ ఇంగ మాల్లుడే ఇంట్లోనే ఉంటున్నాడు ఆయన జాబు ఆయన చేసుకుంటుంటడు ఇంకా లల్లికి ఇల్లు ఇద్దరు ఒకటే కొట్టుకుంటా ఉంట్రు ఇగ ఊరికే మా మనవడేమో ఊరుకోడు అట్ట అంటడు ఇంగ అదేమో నన్ను ఎందుకు గిచ్చినవు నన్ను ఎందుకు గెలికిినవు అది పోయి కొడతది
వీళ్ళంతే ముగ్గురు ఒకటేసారి ఇది కావాలి ఒకటే దాన్నే ఇద్దరు కావాలి ముగ్గురు పోట్లాడతారు వీళ్ళకి చేస్తే వాడు గుంజు కుంటాడు వాని చేస్తే వీళ్ళకి కావాలంటే ఇదు ఇదే తలకయ్ నొప్పి లేస్తే ఇగ రోజు
అబ్బాబ్బాబ్బా పిల్లలు కొ ట్టుకుంటుంటే తట్టుకోలేము రా మల్ల మనం ఎవరిని కొట్టాలన్నా అర్థం కాదు ఇగ
ఆ ముగ్గురు మళ్ళా మమ్మీ అని వీడు అమ్మా అని ఆమె అయ్యో ఇదే ఇగ తరకయ్ నొప్పి ఆ
ఎక్కువ వచ్చింది అనుకో తెలియకలదేంది ఇం ఇద్దరిని ఆమె చూసుకుంటదిలే
ఏం తెలివి ఏం తెలివిలేదు ఊకనే ఏడు స్తది బెదిరిస్తే వాళ్ళ డాడ్ అయితే
అవును అది మాత్రం నిజం అవును ర యపారం నడు స్తున్నది ర మంచిగ
ఆ నడుస్తుందంటి ఇక డబ్బులు ఉంటేనే నడుస్తుంది ఇగ డబ్బులు లేకపోతే ఏమ వుండదిగా
అంటే మనం సామాను ఆటో ఉంది కదా
ఆ కొనుకోవాలి కదా మళ్ళా మనం
అవునవును అందుకైన మంచి చేతుల అయితే ఉండాలి మరి
కొని మళ్ళా మనమ అదే
అవును మీరు లారీ తోటి మీరే కు లేదంటే మళ్ళీ తీసుకుపోయి మీరు వేరే కాడ అమ్ముతార
మేము వేరే ఇది అమ్మేయదు మళ్ళీ వచ్చి తీసుకెళ్తారు లేక మేమన్నా తీసుకోపోతాం
ఎందుకంటే లారీ లారీలు తెచ్చేస్ కుంటారు కదా ఇంటి ముందల కాలీ ప్లాట్ లో అట్టేమన్నా చేస్తవ ల్యాపోతే ఎప్పుడు దప్పుడే రెండు రోజలు మూడు రోజులు ఎప్పుడప్పుడే అమ్మేస్తర
ఏ కుప్ప కుప్ప వేస్తం అయ్యో సరి ఇగ డబ్బులు లేకపోతే మొత్తాం తీసేస్తాం
చేతులో అవి ఉండాలి
ఆ మరి ఇక అ ఇవి ఉంటేనే మనా మనకు వ్యాపారం చేసు
అవును మన ఊళ్ళ తిర్గాలంటే డబ్బులు పక్కా చేతిలో ఉండాలే
ఆ ఏం పచ్చడి చేసినవ్ ఆంటీ
మాడికయ్ పచ్చడి పెడితే అయిపోయిందిరా రేపు మందులు పోవాలి మందులు పోయి వచ్చేటప్పుడన్నా తీ చూసుకోవాలి నాలుగుగాయలన్నా తెచ్చిపెట్టుకోవాలి
హు
మళ్ళా అంటే కొత్తకాయలు వస్తాయిలే ఇప్పుడు ఇండ్లలో పండించుకునే చెట్లు వస్తాయి
ఆ
ఇప్పుడన్నా తెచ్చి పెట్టుకోవాలి ఒక నాలుగుగాయలు ఇప్పుడైతే రేపు పోతున్నా కాబట్టి మందుకి పోయినప్పుడు చూసి నచ్చితే ఒక నాల్గు గాయాలు తెచ్చుకుంట వస్తూనే ఉంటార ఇండ్లల చెట్లు వస్తాయి హైబ్ర్రిడ్ మామిడు
అవును మాది కూడ ఒక చెట్టు ఉన్నది ఇది ఆల్రెడీ కాస్తునే ఉంది
ఆ అదిగో అట్ల బలే ఉంటాయి ఇప్పుడు ఇప్పుడే పిందులు మేము రేషన్ షా పోతము ఇంట్లో ఒక చెట్టు ఉంది ఆ చెట్టు నిండ కయ్ ఇప్పుడు ఇప్పుడే ఇంతలాన ఉన్నాయి ఇంకొక నెలగాన అయితే పచ్చడికి పెట్టుకోవచ్చు
అవునా మళ్ళీ పెట్టొచ్చు కద
నేను పెట్టుకుంటాను
అవునా
ఇప్పుడు బాన్ కుదరలేదు కాబట్టి పెట్టుకోలేదు ఆ ఈ ఇం నెలకైనా సరే అంగడికి ఇట్లా పోయినప్పుడయితే కానొచ్చి నేను తికొేసుకొచ్చి
ఆహా చిన్నస్తుూరిగాస్త పచ్చడి అయితే బాగుంటది
ఆ ఇది ఉసు ఉ ఉసురకాయలు పెట్టుకుంటాను ఉసురికాయ కూడా నేను ఉడకబెట్టి చింతపులు చేసి పెడతా బాగుంటది ఆ అంటే చార్ల గా కాదు పచ్చడే ఇంకా నిలువ పచ్చడి
ఉ
ఆ నిలవపచ్చడిే పెట్టుకుంటా ఇగ పదిగాయలు ఉన్నా స సారే ఉసిరికాయలు అన్నం అతుంది కద మనం గంజి ఓంప్ బిర్యానీకి అన్నం వేస్తాం కదా ఆ అన్నం మీద కనపెడితే ఆ పదిగాయలు మంచి కొడుకుతాయి ఇగ ఈ పక్కకు సు స్పూన్ తో దీసి, గింజలు తీసి పడేసి, ఇంగ ఆ ముక్కలల్ల కొంచెం అంత ఎల్లి పాయ ఒక్క రోజు జీలకర మెంతుల పెడి, ఇంత చింత పులుసు బెస్టాల్ బెట్టి పెడితే మంచిగుంటది ఇగ
అవునా ఉహు
బాగుంటది హుమ్
లేదు చింతపండుతో రసం చేస్త అంతె ఇగ ఏ ఏం ఎవరికి ఎవరికో ఉ
ఉమ్ అంతే రా పిల్లలకేమో పచ్చి పులుసు రసము గియే వాళ్ళకు పోయేది ఒక రవ్వ అన్నం అబ్బా ఎండలల్ల అయితే అల్లాడిపోయినమ్ర నేనై తే ఒక్కొక్క పారి రొండేసి ప్యాకిట్ల మజ్జిగ దాగిన.
అయే మా ఇంటి దగ్గరి సల్లగనే ఉంటాది ఆంటీ
మీక్ సెట్లు ఉండబట్టీ
చల్లగా ఆడ ఉండు మా ఆడ వెనకాలకు రూమ్ ఉంది గదా పద్మ వాళ్ళది.
అ
ఇగ అట్లయీ మకూ ఇ పిల్లలకూ ఉండనీయలే. నా కొడుకు ఏడి బొయిన ఉంటలేడు.
అదే అదే అబ్బబ్బబ్బ! ఏం ఉడకపోతర బాబు! ఇంగ మేము నేనైతే లాల్గింటికే బ బయిటికొస్తున్న నైట్ ఏమో ఐదింటికే లేేస్తున్నా. నాలుగింటికి లేసి లోపల కూర్చునేది కరెక్ట్ గ ఐదు అయ్యేసరికి బయటికొస్త ఇగ. ఉ మల్ల మధ్యాహ్నం కూలర్ గుడా ఈ మధ్య వాడు చలి కలేని దాన్ని మూలకేసిన మళ్ళ నీళ్లు పట్టుకోబుద్దిగాక ఇంగెందుకులే సల్లగుంటుందిలే అని
ఏ! వాడుకో అంటీ జర సల్లగ ప్రశాంతంగా ఉంటదీ, టెన్షన్ ఉండదీ
ఏమోర! ఇంగ అటుకుంజ, ఇటుకుంజ అనేది నాకు ఆ శబ్దానికి నిద్ర పడదు. మాములుగ నేను ఉదయం ది దీపం అది జేసుకో గని తొమ్మి అయితదా తొమ్మిదింటికే పడి నిద్ర పోత ఇగా
ఆ
ఇంటికి లేస్తా పదింటికి లేసి ఇంకప్పుడు బయటకి ఒస్తే మ యా ఇప్పుడు ఒక నిద్ర పొయి లేసిందని అంటరీళ్ళు. అహ్హ్ హ హీహ్! ఇది వరకు ఉన్నోళ్ళు గుడా అన్ తెలియ అప్పుడే పండుకొని, లేేసిందని నన్ను డిస్టర్బ్ చేయరింగ ఆమ్ పండు కొని ఉంటదని ఎరుకే. ఆడ టీవి మోగతుంటది నేను ఈడ బండు కుంటా
కరెక్టే గనీ ఇగ కొద్దిగ కూలర్ల పాట్టుకుంటే సల్లగ ఉంటది కదా కూలర్ల పట్టుకోవాలె, ఇగ ప్రశాంతంగా నిద్ర బోవాలి నిద్ర ఉండాలి ఆంటీ
ఆ ఎనిమిది గంటల నిద్ర బానే బోత్ ఎనిమిదింటికే పడుకుంట నేను ఈ మధ్యనే ఇంగ ఈళ్ళు రాబట్టికి అచ్చి సందడి సందడిగా బయట కూర్చుంటం.
ఆ నిద్ర ఉండాలె మనిషికి, నిద్ర ఉంటే ఎంత నిద్ర ఉంటే అంత మంచిది.
అందులో నాకు అప్పుటి నుంచి ఇరవై ఏళ్ళ క్యాన్సర్ ఉన్న దాన్నయ్యి ఇప్పుడు గూడ కొద్దిగ నీరసంగా అనిపించేసరికి దమ్మున పోయి పండుకుంటే